హలో
హాయ్
బాగున్నారా అక్క
ఆ బాగున్నాం రా బాగుంటున్నరక్క ఏం లేదురా మా అత్తయ్య వాళ్ళు పన్నీర్ కర్రీ తీస్ పన్నీర్ తెచ్చారు
వంట అయిపోయిందా
ఆ చేస్తున్నా ఇప్పుడే మీదైందా వంట
ఆ మార్నింగే చేసాము
ఓకే ఓకే ఏం కర్రీ
బచ్చల కూర
ఓహో మీరు లిఫీ వెజిటెబుల్స్ బాగా తింటారా
ఆ
అంటే బచ్చల కూర పప్పుల అయితేనే బాగుంటదిగా అంటే మామలు కర్రీలా చేసారా పప్పులో వేసారా హలో
ఆ ఇ చేసాం అన్నమాట
ఆ వాయిస్ కట్ అయితుందిరా బాగా ఆ ఓకే ఓకే ఒకే ఆ ఒకే ఆహా ఆకుకూరలు
టున పచ్చిమిర్చి కూడా వచ్చినాయి
ఫ్రెష్గా ఎప్పటికప్పుడు కావాలన్నప్పుడు ఎమ్మడి కట్ చేసుకొని మనం వండేసుకోవచ్చు
ఆ అదే చేస్తున్నాం మేము అయితే బచ్చలు కూడా చాలా మంచిదింటే అక్క అది తెలిదు చాలా మందికి ఏ
ఆ నీ కూడా ఫస్ట్ టైమ్ ఏంటో నొట్టి కర్రీ చేయడం అనేది బచ్చలు కూడా దాదాపు పప్పులోనే బాగుంటది అనుకునేదాన్ని అంటే టమాటా ఏసీ చేసారా ఫ్రై ల చేశారా
పల్సరీ వాటర్ కూడా వేస్తా ఆయిల్తో అసలు ఏది చేయను ఆ
అసలు యాక్చువల్గా ఈ ఇప్పుడు ఎందుకు కాల్ చేసానంటే నాకు ఎక్కువ ఐడియా లేదు ఈ పన్నీర్ కర్రీ మష్రూమ్ కర్రీ ఇవి కర్రీ ఇట్లాంటి కొన్ని కర్రీస్ ఉంటాయి కదా
ఆ
వాటి గురించి అంటే కుకింగ్ వీడియోస్ యూట్యూబ్ లో చూసాలె గాని యూట్యూబ్ లో ఒక్కోళ్ళు ఒక్కోటిలాగా చెప్తున్నారే
ఉంటది వాళ్ళు రేటింగ్ కి వాళ్ళ లైక్స్ కోసం వాళ్ళు అలా చేస్తా ఉంటరు
అంటున్నారు బటర్ అంటున్నారు ఇవన్నీ అసలు మనక ఏమో అవి అవి వేస్తే ఎలా ఉంటుందో ఒక డౌట్
అవును అంటే షాప్ లో పన్నీర్ తెచ్చుకున్నారా లేపో కపోతే ఆ ఇలా పాల వాళ్ళ దగ్గర
ఆహా మా పా మా పాలబ్బాయి దగ్గర పా పన్నీర్ కేజీ పన్నీర్ తీసుకున్నానునమాట
అదే మంచిది ప్యాకెట్ లో తీసుకోకూడదు అన్ నాకు తెలీదు నేను రెండు సార్లు అలానే కొనీ మిస్టేక్ చేసా ో దాంట్లో కెమికల్స్ ఎక్కువ వేస్తారంట
ఉండడానికి కెమికల్స్ వాడతారా
ఆ మళ్ళీ ఏంటి ఇప్పుడు మనకి వన్ ఫిఫ్టీ రూపీస్కి ఒక ప్యాకెట్ వస్తుందంటే కేజీ పాలతో వన్ లీటర్ పాలతో చేస్తేనే కేజీ రాదు
అవును
మరి నీకు ఫిఫ్ వన్ ఫిఫ్టీ రూపీస్కి నీకు ఎలా వస్తది
అవునవును
ఆ అక్కడ వన్ ఫిఫ్టీ ఆ అంటే అక్ అక్కడ దాంట్లో వాడే పన్నీర్ కొంచెం అయితే ఎక్కువ కెమికల్ వేసి మంచిగా అలా స్టోర్ చేసి ప్యాకెట్స్ పెడతారంట
అసలు ఒకప్పుడు ఉన్నంత ఎక్కడుంటుంది నాణ్యత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకో నెయ్యి మొన్న అట్లే తీసుకున్నాబ్ బా నువ్వు చెప్తే నాకుప్పు ఐడియా వస్తుంది నెయ్యి ఒకళ దగ్గర ఇట్లే షాప్లో తీసుకున్నా అయితే నెయ్యి అయితే అస్సలు టేస్టే బాలే అసలు ఇప్పుడు నువ్వు చెప్పినట్టు పాల అబ్బాయి దగ్గర తీసుకున్ వాళ్ళయితే కొంచెం ఫ్రెష్ చేసిస్తారు కదా అట్లానే తీస్
అయితే నీకు చెప్పడానికి నాకు ఇంత నాలెడ్జ్ ఏం లేదు నాకింత తెలివేం లేదు నాకు ఆ అబ్బాయ అన్నాడు ఆ ఏంటక్క
మామలుగా ఆలోచిస్తేనే అర్ధం అవుతుంది కదా ఇప్పుడు మన కేజీ పన్నీర్ వన్ ఫిఫ్
ఆ అయితే మీరిప్పుడే ఫస్ట్ టైం తింటున్నారా అని అడిగాడు అదేంటి నానా అలా అడుగుతున్నాం మేము తింటూనే ఉంటాం ఉంటాం కదా ఎప్పుడు ఒకసారి అంటే మరి ఎక్కడ తెప్పించుకున్నారు ఏ కేంద్రంలో అంటే కేంద్రం కాదు అది ప్యాక్ కిట్స్ ఉంటాయి గా నాన్న అక్కడ తెప్పించుకున్నా అంటే ఓ అక్క మీర ఎంత తప్పు చేస్తున్నారు ఆక్ కెమికల్ని తింటున్నారా మీరు అని అన్నాడు వామ్మో నాకు అసలు భలే అనిపిచ్చింది అంటే ఇప్పుడు మేము తయారు చేస్తున్నాం కళ్ళ ముందే కాబట్టి మాకు తెలుస్తుంది మీకంటే తయారు చేయరు కాబట్టి మీకు తెలిదు కదా కొనుక్కొని తింటున్నార అన్నాడు అప్
అంటే ఇప్పుడు పన్నీర్ కుకింగ్ స్టైల్ వేరే ఉంటందా లేకపోతే దానికి దీనికి టేస్ట్ వేరే ఉంటా ఇట్లా దానికి దీ
అంటే ఇప్పుడు తేడా ఎలా తెలుస్తదాంటే ఇప్పుడు మనం ఏంచ్ చేయాలంటే ఫస్ట్ ట్ ఏ పన్నీర్ తీసుకున్నా కానీ ఆ ఫస్ట్ వాటర్లో వేయాలి అవి వేసాక సాల్ట్ వేయాలి సాల్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కదిలిచ్చకుండా ఉంచాలంట ఆ తర్వాత తత మనకి ఎక్కువ సాఫ్ట్ ఉన్నదింటే మంచిదంట ఇప్పుడు సాల్ట్ వేసా కూడా ఇంకా గట్టితనం అలానే వాటర్ లో ఉంచాక కూడా ఉందంటే కెమికల్ ఎక్కువ ఉన్నట్టు ఆ అలా డిఫరెన్స్ ఎప్పుడైనా మనం పన్నీర్ కర్రీ చేయాలన్నా ఫ్రై చేయాలన్నా నువ్వు ఏ రెసిపీ చేసుకున్నా కాని ఫస్ట్ సాల్ట్ వాటర్లో వేసాకే పన్నీర్ అనేది తీసి వండుకోవాలి
అంటే మనం వాటర్లో వేస్తే పన్నీరే యెయ్యలి ప్లీ అంటే మంచి ఉంటుందంటావా
చాలా మంచిగు ఉంటది
ఓకే కే అదలి ఇప్పు అంతెందుకు మనం చికెనే తీసుకో చికెన్ ఒకవేళ మనం తినాలంటే ముందు మంచిగా సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసి కొంచెం సేపు పెడతానంట ప్లీ దాంట్లో ఉన్న జ్యూసినేసి పెరి ఇప్పుడు మనం తాలింపేస్తాం కదా తాలింపు వేసినప్పుడు కూడా అది కొంచెం సాఫ్ట్నెస్ ఎక్కువ అవ్వడం వల్ల మనం వేసిన అన్నీ కూడా పట్టడానికి మసాలాలు ఇవన్నీ పట్టడానికి కూడా హెల్ప్ చేస్తుందిట అట్లా అంటే స్పాంజి నెస్ అనేసి వస్తాదట ఈ మష్రూమ్ కర్రి ఏమన్నానా ఐడియా ఉందబ్బా
ఆ చేస్తా కదా నేన్ చేస్తా కా నేను ఇలాగా మార్ట్లో తెచ్చుకునే దానికంటే మా హస్బెండు అటు సైడు విలేజెస్ సైడ్ వెళ్ళినప్పుడు ఇప్పుడు డ్రైవింగ్ కేలుతారు కదా అప్పుడు నచురల్వి గుట్ట మీద వచ్చేవి తెస్త స్తారు అసలు అవి ఎలా వస్తాయో తెలుసా నీకు
ఎమ్ లేదు మొన్న ఏమైందంటె జస్ట్ రియాలియన్స్ మార్ట్ మా దగ్గర ఆఫర్స్ పెట్టారు ఎల్లాను ఎల్లప్పుడు ఇట్లా పన్నీర్ ఒక ఒకటి బట్టర్ ఒకటి మళ్ళా మీకు చెప్పా గా అది కూడా తీసుకొని వచ్చా మష్రూమ్స్ కర్రీస్ అవి కూడా తీసుకొని వచ్చా జస్ట్ అవి ఎలా ఉంటే టేస్ట్ చేద్దామని అప్పుడు ఒకసారి నువ్వు హ కాలేజ్ లో ఉన్నప్పుడు తీసుకొచ్చే ఇది ఐడియా వ వచ్చింది మీకైతే ఒక ఐడియా అంటే తీసుకొచ్చేది ఆంటీ చేసేది కదా
ఆ
అదే ఎట్లా ఆ అసలు ఈ రెసిపీ ఎట్లా అని చెప్పేసి అప్పుడు నాకు టేస్ట్ కొంచెం మంచిగా అనిపించింది
అసలు వాటి గురించి తెలిస్తే నువ్వు స్టన్ అయిపోతావు తెలుసా
ఎట్లా మీ ఎట్లా వస్తా
ఇప్పుడు మనకి వర్షాకాలం ఉంటుందా ఇప్పుడు మనం బాగా అడవిల్లో చాల అలా అడవిల్లోకేళ్తే గుట్ పుట్టల్లాగుంటాయి నువ్వు ఎప్పుడన్నా వెళ్ళేటప్పుడు గాని ఎక్కడనా ప్రయాణం చేసేటప్పుడు చూసారా ఆ అప్పుడు వర్షం వచ్చినప్పుడు మెరుపులు వస్త చూసావా అప్పుడు అవి ఇలా పుట్టలోంచి పైకి వస్తాయి అవన్నీ ఆ లేదు లేదు మష్రూమ్స్ అవన్నీ పీకోచ్చేసి కట్టగట్టి మనకు అమ్ముతారు
హస్టల్ గోచ్చేవా
మరి అవును ఇవేంటి ఆటిఫ ఈ వీళ్లు పెంచుతున్నారు హైబ్రిడ్ ఏదో మట్టేసి అందుకే అంత
అంత లావుంటాయి అవి గా మంచి కనిపియ్యవ్ డేస్ కు. ఫార్మసీ ఫార్మింగ్ చస్తే
లేదు హైబ్రిడ్ ఇప్పుడు నాచురల్ గా వచ్చేదానికి మనం తయారు చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటది. ఆ అయితే అవి తెచ్చాక నేను ఆ వాటర్ లో ఫైవ్ మినిట్స్ వేసి ఉంచుతే అది లైట్ గా ఒక పొట్టు లాగా వస్తది.
పొట్టు తీసేయాలా. మనం పొట్టు రిమూవ్ చేయాలా రా.
ఇంకా అప్ చేసి
అవును.
హలో.
ఆబిన్.
ఆ మూడు చిట్టి ఆయిల్ వేశాక తర్వాత ఆనియన్స్ ఏసీ కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వేళ్లి ఉల్లిపాయ్ పేస్ట్. ఉంటే ధనియాల పొడి వేస్తం
అంటే దీని ముందే మన ఫ్రెష్ గా అంటే ఇప్పుడు.
ఆ నేచురల్ నాచురల్ గా ఉంటది మా ఫ్రెండ్ వాళ్ళు ఏం చెప్తున్నారు బాదంపప్పు ఎయ్యబ్బా ఆ ఇంకేంటి బాదంపప్పు ఉను జీడిపప్పు ఎ పేస్ట్. చేసే అంటుంది అసలు ఏం టేస్ట్ ఉంటది అవి వీటిలో కలిపితే.
ఓకే అంటే మాస్టర్స్ మనం ముందు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. అయితే. అత్ ఒహా ఓకే ఓకే. ఫస్ట్ టైం కదా భయ ఓకే ఫస్ట్ టైం కదా దిన్ అంతా ఐడియా లేదు నాకు.
అయితే ఈసారి మా హస్బెండ్ ఇక్కడి నుంచి తెచ్చినప్పుడు నీకు ఫోన్ చేస్తా నువ్వు వచ్చి మా ఇంటికి వచ్చి తీసుకెళ్ళు.
ఫ్రెష్ ఎ అంటున్నావ్ గద ని ఇక్కడైతే డీమార్ట్ లో అయితే ఎట్లా పెడ్
లేదు లే అసలు నేను తెచ్చేయి నేను తెచ్చేవిచూస్తే అసలు మీరైతే వి వీటికి వీటికింత. తేడానా అని అర్థం అయితది నేచురల్ వి నేను చూపిస్తే మీరు అంత డిఫరెన్స్ ఉంటది. దీనికి వాటికి.
ఒక్కొక్కసారి ఏదో స్టిక్స్ కర్రీ అని.
ఆ బ్యాంబు బ్యాంబు.
ఆ అది.
ఎదురు ఆ ఎదురు బొంగులు ఇప్పుడు మనకి కిడ్నీలో స్టో. స్టోన్స్ రావటాలు బ్యాక్ పెయిన్ కాళ్ల నొప్పులు ఇవేమీ రావు అయి తింటే.
ఓకే య.
ఉమ్ ఈసారి మీకు కావాలంటే నాకు ఫోన్ చేయండి మీరు.
ఆ తప్పకుండా ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళు వీళ్ళందరికీ బ్యాక్ పెయింట్స్ ఇక తెలుసు కదా ఏజ్ పెద్దగా అయిపోయింది కదా మోకాలు గుజ్జు అరిగి. పోతున్నాయి ఇప్
మీరైతే ఈ తింటం మంచిది పెద్దవాళ్ళకి కూడా మీరు పెట్టాలి ఏంటి ఊరు కే ఈ జంక్ ఫుడ్స్ తినే బదులు ఇలాంటియి ఇంకా నేచురల్ కు సంబంధించినవి మనకు తెలియనివి తెలుసుకొని తింటే హ్యాపీ.
రు ఇట్లా మేం ఆ మేము ఎదురు బొంగు కర్రీ ఇట్లా చేసుకోని తింటామమ్మా అని చెప్పింది నాతో ప్చ్అంటే అప్పుడు ఉన్నోళ్ళు కన్ని తెలుస్సాయి కదా ఇప్పుడు అంటే అంత తెలియ ట్లేదు మనకి
అసలు కొంతమందికి వెదురు బొంగులు ఏంటో కూడా తెలియదు, ఆ సరే మరి మీకు కావాలంటే ఫోన్ చేయండి ఇంకొంచెం. నేను వంట చేయాలి మరి ఉంటాను
కే బాయ్
ఆ ఓకే బాయ్